హలో హ హాయ్ హాయ్ బ
ఎక్కడున్నారు బిజియా
ఆ అవును ఇంట్లోనే ఉన్నా ఇప్పుడే పైైనక వెళ్తున్నా వెదర్ బాగుంటది కదా అని
అవునవును సాయంత్రం కూడ బాగుంటుంది
హ్మ్మ్ మీరేం చేస్తున్నారు
ఏముంది ఏం లేదు ఖాళీగా
హ్ హు
ఎండలు విపరీతంగా పడుతున్నాయి కదా ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి కొంచెం మంచి ఉంటది బయటా
ఇక్కడైతే నేనైతే ఊర్లో ఉన్నా కాబట్టి మంచి చెట్లు చల్లగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఊర్లో ఒక పెళ్లి ఉంది డీజే సౌండ్ ఫుల్ హడావిడి ఇ ఈ
అవునా
హ్మ్
పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ మంత్ కాబట్టి అట్లనే ఉంటంది ఇగ
హ్మ్మ్ మీరు ఎలిలా ఈ మధ్య ఏవనా పెళ్లిళ్లకు
ఆ ఈ మధ్యలో ఎవ్వరి పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు మా మా నా డిగ్రీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ ఇన్విటేషన్ చేసినళూ కానీ నేనే వెళ్ళలేదు ఎందుకంటే ఇంగా మా అమ్మ నాన్నకి చెప్తే వద్దులే ఆ అడ్రస్ ఎక్కడ ఉంటాదో అది
కానీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్తే బాగుంటది కదా మంచి చే ఎంజాయ్ చేయొచ్చు అందరం కలిసి
బాగానే ఉంటది కానీ పా ఇంట్లో ఇంట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఇంట్లో మన డేసిన్ వాళ్ళ వాళ్ళ లే ఇగ వెళ్లలేము కదా
అవునువును అది కూడా నిజమే
ఆ ఏమిస్తున్నారు ఇంకా తిన్నారా
తిన్న ఆఫ్టర్నూన్ తిన్న మధ్యాహ్నం
ఏం కూర
బెండకయ చార్ చేసా మీరు తిన్నార
ఆ నేను కూడ తిన్నా
ఉమ్మ్ మీకు వంట వచ్చా వంట చేయడం
అంటే నాకు కొంచెం కొంచెమే వచ్చు బాగా రాదు ఎందుకంటే నేను ఎక్క ఎక్కవ మా అమ్మ నన్ను వంట దగ్గరికి ఆ పర్మిషన్ లేదు అన్నట్టు నాకు వంటగా తొందర
తునే ఉంటారా మీరయితే
ఆ అమ్మ వాళ్ళతోనే ఉంటా కొంచెం కొంచెం వంటలు వొచ్చు. కొంచెం కొంచెమే బాగా రావు హ్
చాలా టైం ఉంది కదా ఇంకా నేర్చుకోవడానికి అయినా.
అవునవును అందుకే అందు కోసమనే మా అమ్మ ఇప్పుడు వద్దు నుడ్ వస్తే నా నాకు లేని పని పెడతావు మళ్ళీ ఒకటివే ఇంకోటి చేస్తావు అని భయపడుతుంది అన్నట్
హు హు
మేమ్ చేసే పనులు అట్లా ఉంటాయి అందుకే భయపడతారు.
మన మీద కొత్త కొత్తగా నేర్చుకోవాలి కొంచ్ కొంచెం కొంచెం నేర్చుకుంటే. అదే అలవాట అయిపోతది హు
ఇంకా మీరేమ్ చదువుకున్నారు
నాది డిగ్రీ కంప్లీట్ అయింది
డిగ్రీయా అంటే ఏం గ్రూప్ కంప్యూటర్ సైన్సా
ఉ చేసా ఉమ్ కానీ చ్ అంతే పర్ దర్ స్టడీస్ కోసం చేసా గానీ ఏమో ఇంగ ఇంట్రెస్ట్ లేక్ కుండే ఇంగ చెయలేదు ఆపెసా
అవునా నేను కూడా అపెస డిగ్రీతోనే చెయ్యాలే చేస్తా నేన్ గూడా ఆ కాంపిటేటివ్ కి రాద్దాం అనుకుంటున్నా ఫుడ్ సెక్యూరిటీ ఆఫీస్ వాటికి చదువ్ చదవాలి చదవాలి అని అనుకుంటున్నా అయితలేదు చదవాలి.
ఇప్పుడు అసలుకి కాంపిటీషన్ చాలా ఉంది కానీ నేన్ కూడా చాలా జాబ్ చూసా. ఏందంటే అంటే ఒకటి చేసా ఆల్రెడీ ఉ తర్వాత అది వదిలేసోచ్చాక అప్పుడు కొంచం మర్ ఆరోగ్యం బాలేక మానేసోచ్చ హైదరాబాద్ నుంచి యని ఏంటంటే ఇప్పుడు ఎవర్ని నమ్మాలి నమ్మకూడుదు అది కొంచెం చానా ఇబ్బంది అయితుంది మనం అదే ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి రిఫర్ చేసిన వాళు కూడా చ్ అమ్మాయి గదా అని ఎంకేదో చూసుకోడానికి మాత్రమే మాట్లాడుతున్నారు.
ఒక జాబ్ కి ఎళ్ళాలంటే ఫస్ట్ మన దగ్గర ఏదైనా ఒకటి ఆ జాబ్ కి సంబంధించింది ఏదో ఒక ఒకటి మన దగ్గర ఉండాలి అంత అంత నాలేడ్జ్ లేన్ది ఆ దానికి దానిక్ దానికి పోయేంత కెపాసిటీ మనకి లేన్ది తీసుకోలేరు అదొకటి మళ్ళీ ఇంకోటి ఏందంటే అమ్మాయిలం కాబట్టి ఆ నీకు జాబ్ నీకు జాబ్ ఇస్తము కానీ మాకేంటి అన్నట్టుగా గూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అది చాలాహొ నేను కూడా అనుభవించిన అలాంటివి అందుకే ఇంగ బయ్ బయటికి వెళ్ళాలండే నే భయమైతుంది మాట్లాడలన్నా ఈవెన్ అచ్
ఉ అక్కడే ఆగిపోవద్దు అది భయం ఉండాలి భయ్ ఆ భయం ఉన్ ఉండాలే గాని అవును అక్కడే ఆగిపోతే ఇగ అది వేస్ట్ మనం చదివింది వేవ్ ఉపయోగం ఉండదు.
అంటే మనకట్లా అనిపిస్తదిలే కానీ ఏదైనా మనం రియల్ గా ఫేస్ చేస్తే అప్పుడు అర్థమయింది నాగుడా, నేను కూడా అనుకునేదాన్ని ఏ ఏమున్నది వాళ్ళంటే మనం పడాలా మనం కూడా చేయొచ్చు కదా అని ఉన్నది కానీ రియల్ గా నీ నాకు నేను ఫేస్ చేస్తే అప్పుడు అర్థమయింది. అమ్మో ఆ సిచ్యువేన్లా ఏం చెయలేము మన వల్ల కూడా కాదు భయంతో పారిపోయి నేను అక్కడ్నించి పారిపోయినా గానీ ఇప్పటికి ఆ సిచ్యువేషన్ని పరిస్థితిని మర్చిపోలేకపోతాన చూసినవా ఆ భయం పోవాలి ఫస్ట్ ఉ మీకు అలాంటియేమన్న జ
ఆ ఆ భయం దాటి ముందుకేళ్తేనే మనకి లైఫ్ ఆ నాకైతే ఇంతవరకు అట్లాంటివి జరగలేదు అంటే నే
హె హె
నేను టెంట్స్ లల్లో కొంతమందికి అట్లా అనడం విన్నా కానీ నాకైతే ఇంతవరకు అట్లా జరగలేదు జరిగినా కూడా అన్నిట్లల్ల ధైర్యం చేస్తేనే అమ్మాయి ముందుకే ఎల్లగలుగుతది మా నాన అంటాడు నాక్ చాలా ఆ నేర్ప్
ఏ
ఆ రియల్ గా చూసినప్పుడు ఆ ఆ సందర్భాన్ని కొంచెం మనం తీసుకోవడానికి ఇబ్బంది ఉంటది
చాలా అసలు అది మర్చిపోడానికే చాలా సమయం పడుతుది అసలే
స్టడీకి మీ స్టడీకి నా స్టడీ క చానా డిఫరెన్స్ ఉంది
మీదేంటి ఫుడ్ ఫుడ్ కి సంబంధించిందా
బగ్రౌండ్ మీరు మొత్తం కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటాారు కదా
కంప్యూటర్ అంటే అలే ఏమి ఉండదు అది జస్ట్ ఒక సబ్జెక్ట్ అంతే హ్మ్మ్
అంటే మీకేం చెప్పరా అందులో అంటే సిస్టమ్ రిలేటెడ్
సిస్టమ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్పు ఇప్పుడు చాలా మంది ఫుడ్ సైన్స్ చేస్తున్నారు కదా చాలా ఉన్నట్టుంది దానికి కూడా ప్రిఫరెన్స్ బాగుంది మా జూనియర్ వాళ్ళు కూడా నేను చేసిన తర్వాత నాకు చెప్పిడు ఒక టూ టూ ఇయర్స్ అంటే కదా టూ ఇయర్స్ ఏమో అన్నారు చెయ్య అని అన్నారు కానీ ఏమో మన
దు డిగ్రీ కోర్సు త్రీ ఇయర్స్ కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మనము ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెంట్రల్ ఎగ్జామ్ కి ఆ ప్రిపేర్ అవ్వచ్చు సెంట్రల్ వ ప్రిపేర్ అయితే అందులో మనకి సెవె ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మెరిట్ వస్తే ఇప్పుడు ఏదో ఒక స్టేట్ లో మనకి ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ రిలేటెడ్ ఇస్తారు పోస్ట్లు శాలరీ శాలరీ కూడా బానే ఉంటదంట
ఉమ్మ్మ్
ఆ ఈ టూ త్రీ ఇయర్స్ నుంచేలా ఎక్కువ ఫేమస్ అయింది మేము తీసుకున్నప్పటి నుంచే ఎక్కువ ఫేమ ఫమస్
ఆ ఇప్పుడు అసలు మొత్తం కలితీ అవుతున్నాయి కదా మీ ఇలాంటి వాళ్ళు వస్త తే మంచి అప్పుడు నాణ్యతతో ఉంటే
అవునవును నాణ్య ఎంత నాణ్యతతో ఉండాలని ఎంత నాణ్యతతో ఉండాలని కోరుకుంటున్నా కూడా ఎక్కడో ఒ ఒక్క దగ్గరనైనా ఆ ఆ నాణ్యత అనేది కోల్పోతున్నారు
ఉమ్మ్
ప్రతి ఒక్క దగ్గర అయితే ఒక్కొక్క ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉండలేడు ఆ ఉండలేని ప్లేసెస్లలో జరిగే కల్తయే అంత దేశ వ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయితుంది
అ
అదొక్కటే బాధ
చిన్న చిన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసుకుంటా ఇట్లా కలి చేస్తునే ఉన్నారు అసలు అస్సలు మారట్లే ఎవరు ఇంకా ఘోరం అయితున్నారు గానీ దాన్ని తగ్గించుకుందాం ఆరోగ్యంగా ఉందాం అవునా సిగ్నల్ లేదనుకుంటా అయితే హలో హలో హలో ఇప్పుడు ఓకేనా హలో హలో హలో హలో హలో రాట్లే హలో హలో హలో సిస్టర్ హలో హలో హలో సిస్టర్ వినిపించడం లేదా మీ దగ్గరే ప్రాబ్లమా లేదండి నా దగ్గర ప్రాబ్లమా హలో